హలో వినిపిస్తుందా
ఆ వినిపిస్తుంది మీకు
ఉమ్ వినిపిస్తుంది బావున్నారా
ఆ బాగున్నాం మీరు బాగున్నారు
తిన్నారా
ఆ తిన్నామండి ఇప్పుడే మీరు
హు తిన్నాం ఏం చేస్తున్నారు
ఎందండి అలా బయటకొచ్చా నైట్ కదా వాకింగ్ అలాగా
అవునా మేము కూడా వాకింగే చేస్తున్నాం తినేసి అ కే మీరు ఎలా అండి మీరు పీజీస్లో ఉంటారా లేదా రూమ్స్ తీసుకొని బ్యాచ్లర్స్గా వంట చేసుకోడం అలా ఎలా అండి
లేండి రూమ్ తీసుకొని మేము వండుకుంటాం పీజీలో సరిగ్గా ఫుడ్ పెట్టట్లేదు అంతగా బాగోదు సో మేమే వండుకుంటాం
అంటే మీకు ఫుడ్ అలా వండుకోవడం బాగొచ్చా
బాగొచ్చా అంటే బయటికి వచ్చినాక నే చ్చుకున్నాం ఆ కొంచెం కొంచెం ఇప్పుడు కొంచెం బెటర్
అవునా అంటే వెరైటీస్ చేసుకుంటారా లేదా అదే వండుకున్నవే వండుకుంటారా కొంతమందికి తెలియదు కదా అబ్బాయిలకి వంటలు ఇల టివి ఏమి తెలుసుండవు కొంతమందికి అలా మీరు వండుకుంటారా రో టిన్ అవే చేసుకుంటూ ఉంటారా
మోస్ట్లీ కొంచెం రొటీన్ లా ఉంటది కొత్తగా అంటే మేము అంతగా ఏం చేసుకోమండి యూట్యూబ్ ట్రై చేస్తుంటం అప్పుడప్పుడు అంటె కొత్తగా ట్రై చేస్తాం మిగిలినవన్ని మేమే మాములు ఆ చపాతీస్ అవన్నీ మేమే చేసుకుంటాం చికెన్ సండే అట్లా వీక్ టూ టైమ్స్ పక్కాగా
అంటె చికెన్ ఫ్రై కొత్తిమీర చికెన్ పుదీనా చికెన్ అలా చేసుకుంటారా గొంగూరు చికెన్
అహా అన్ని వేరైటీస్ ఏం చెయ్యమండి జస్ట్ ఉ ఆ చిల్లీ చికెన్ నార్మల్ చికెన్ పెడతాను
అవునా నేను కొన్ని చికెన్ రెసిపీస్ చెప్తానండి అవి బ్యాచ్లర్స్ ట్రై చేసుకోండి మీకి ఈజీగా ఉంటుంది ఖచ్చి ఖచ్చితంగా ట్రై చేయొచ్చు అనమాట మీరు అవి
ఆ చెప్పండి ట్రై చేస్
హా ఇప్పుడు వచ్చి కొత్తిమీర చికెన్ చెప్తానండి కొత్తిమీర చికెన్ కి ఫస్ట్ మనం ఏమేం రెడీ చేసి పెట్టుకోవాలంటే కొతిమీర్ బా ఫ్రెష్ కొత్తిమీర్ తీసుకొని బాగా చిన్నగా తరు కోండి ఎంత చిన్నగంటే అంత సన్నగా తరుక్కోండి ఒక కట్ట కేజీ చికెన్ కి కట్ట కొత్తిమీరే ఉండాలి
అంటే దాని పేస్ట్ కొట్టినా వస్తుందండీ
పేస్ట్ కొడితే అంత నీకు ఉండదు నార్మల్ చికెన్ గ్రేవీ ఎలా ఉంటుందో అలా అయిపోతుంది. ఎందుకంటే అది పేస్ట్ లాగా నీరు నీరు ఉంటుంది కదా అంత అనిపించదు చిన్నగా తరుక్కుంటే మనకు బాగుంటుందండి ఫ్లేవర్ బాగా తగులుతుంది సో కే జీ చికెన్ కి ఒక కొత్తిమీర కట్ట మంచి ఫ్రెష్ది పెద్ద కట్ట బాగా చిన్నగా తరుక్కోండి. ఎంత చిన్న అంటే అంత్ అంత చిన్నగా తరుకొని పక్క పక్కన పెట్టేసుకోండి మసాలా రెడీ చేసుకోవాలండి ఇప్పుడు మీకు మిక్సీ ఉంటే మంచిగా ఫ్రెష్ మసాలా చేసుకోం లేదంటే బయట మసాలా తెచ్చు
ఆ లే ఉందండి మిక్సీ ఉంది మా దగ్గర మిక్సీ ఉంది.
హా మిక్సీ ఉంటే మంచిగా ఫ్రెష్ టు అల్లము వెల్లుల్లి ఇవి బాగా ముద్దలాగా చేసుకోండి ముద్ ద్దలాగ మిక్సీకేసుకోండి గట్టిగా వేసి కొత్తిమీర అల్లం వెల్లుల్లి పేస్ట్ పక్ క్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఒక నాలుగు మిరియాలు ఒక నాలుగు ఇవి అండి ఏమంటారు
అవన్నీ పౌడర్ గొ
హా చె క్క లవంగా ఇవన్నీ బా పొడి చేసుకోండి ఒక అన్నీ నాలుగు నాలుగు ఏసి పొడి చేసి ఈ పొడి పక్కన పెట్టేసుకోండి జంపుగా ఒక నాలుగు పచ్చిమిరక్కాయలు తరుక్కోండి ఒక ఉల్లిగడ్డ తరు కోండి ఒక టమాటో ఇవన్నీ రెడీ చేసుకొని పక్కన పెట్టేసు కోండి ఒక పాన్ తీసుకొని ఒక మూడు గెంటెలు ఆయిల్ పోసేసుకోండి
ఆ
పోసుకున్న తర్వాత ఉలిగడ్డల్ని బా ఎర్రా వేయించుకోండి వేయించుకున్న తర్వాత ఆ డీప్ ఫ్రై చేసేసి పచ్చమేర పకాయలు టొమాటోలు వేసి బా వేయించుకోండి వేయించుకున్న తర్వాత మనం మసాలా ముద్ద రెడీ చేసుకున్నాం కదండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అది వేసి ఆయిల్ అది మసాలా సపరేట్ అయ్యే వరకు వేయించుకోండి
దానిలో బిర్యానీ మసాలా ఉస్ చెయ్యచ్చు కదా మసాలాస్ అన్ని బిర్యాని అంటే బిర్యానీ ఆకు అలా
తే మనకు ఆ బిర్యానీ అకు వేసుకోవచ్చు బాగుంటుంది
ఆ
వేసుకొని మనం పొడి రెడీ చేసుకున్నాం చెక్క లవంగ మరియాలు ధనియాలు ఉండి ధనియాలు కొనేేసుకొని అది పొడి చేసుకుంటాం కదా ఆ పొడినేసి బాగా ట్రై చేసేసుకోండి అది ఐన తర్వాత కారము ఉ పూ పసుపు వేసుకొని కొంచెం అలా అలా అనుకోని ఆ చికెన్ మసాలా ఉంటే చికెన్ మసాలా అ వేసుకొని బాగా వేయించుకోండి అదైనా తర్వాత చికెన్ వేయండి ఇప్పుడు మంచిగా ఫ్రెష్ గా చికెన్ కడిగిన చికెన్ ఉంటుంది కదా చికెన్ వేసి బాగా
వేసినావా
మ్యారినేట్ చేయాల్సిన అవసరం ఆహ అవసరం లేదు చికెన్ ఫ్రై కదా కర్రీకి అయితే మ్యారినేట్ చేసుకోవాలి బాగా వేయించు కొండి బాగా వేయించుకున్న తర్వాత బాగా ఫ్రై ఎట్లాంటే డ్రై అయిపోవాలి అది అంత కో వేయించాలి సిమ్ లో పెట్టేసి హై ఫ్లేమ్ లో ఎప్పుడూ వేయించకూదు చి కెన్ని
ఆ
తరవాత మనం తరిగి పెట్టుకున్న కొత్తిమీర కొత్తిమీర తింటే మ హెల్త్ కు మంచిదంటారు సో ఎంత కొత్తిమీరేస్తే అంత బావుంటుంది చిన్నగా తరుక్కున్న కొత్తిమీర ఎంత తరుక్కుంటే అంత వేసేసుకోండి బాగ ఫ్రై చేయండి కొత్తిమీర అంతా కొంచెం నల్లబడాలి
ఆ మొత్తం గ్రీన్ వస్తుందా లేక టే రెడ్ కలర్ వస్తుందండి అతన్ని
అవును మంచిగా ఫ్రై అయిపోవాల గట్టి చి ఏమంటారు మనం కబాబ్ కరం గరం అని ఎలా అంటుందో ఇది అంత అనాల్సిన అవసరం లేదు బట్ గట్టిగా ఉండాలి ముక్క
ఆ అర్థమైయింది ఆ
ఇది ఒకసారి మీరు ట్రై చేయండి, మీరు ఇదే చేసుకొని తింటారు అంత బాగుంటుంది అనమాట ఇది
ఆ పక్కా ట్రై చేస్తామండి రీసెంట్ గా కూడా బిర్యానీ ట్రై బిర్యానీ చేసినాం
అవునా
బిర్యానీ అవి అవి చేసినా ఇది ఎప్పుడు ట్రై చేయలేదు ఈ సారి చేస్తాం
ఇది మెంతాకు తెలుసా మీకు పప్పు చేస్
ఆ మెంతా ఆ తెలుసు తెలుసు తెలుసు
ప్రాసెస్ లో కొత్తిమీర ప్లేస్ లో మెంతాకు మీరు ఇలా ఆక్కూరలా ఆన్నీ వేసి చికెన్ చేసు కోండి మంచిగుంటుంది మెంతాకు చికెన్ ఫ్రై గోంగూర చికెన్ ఫ్రై సేమ్ ఇదే ప్రాసెస్సే ఏమంటారా చేసుకుంటాం మనం అంతే ఆ కొత్తిమీర చికెన్ ఫ్రై మాములుగా మనం హవును అప్పుడు క ప్పుడు ఒక కట్ట తెచ్చుకోండి బయట దొరుకుతావున్
అదే అంటే సాటర్డే మార్కెట్ కదా సంత లగా వన్ వీక్ అనమాట సాటర్డే తెచ్చుకని మేము సండే చికెన్ వండుకుంటాం
అవునా అయితే ఈజీ గా దొరుకుతుంది మీకు
ఆ
ఇలా అన్నీ ట్రై చెయండి ఆ చికెన్ ఫ్రై లోకి ఇవి నేను చెప్పేవన్నీ చాలా హెల్దీ అండి దట్ టు బ్యాచచ్లర్స్కి ఈజీ అవుతు ఇంకోటి ఏమంటే ఆ చికెన్ ఫ్రై లో ఒక మొంతాకు చికెన్ కొత్తిమీర చికెన్ చేస్తారు కదా దాంట్లో వోల్టర్నేట్ చపాతి చేసుకుంటారు కదా మీరు చపాతి ఎలా చేసుకుంటా నార్మల్ చపాతే చేసుకుంటారు మీరు అలా కాకుండా బీట్రూట్ చపాతీ క్యారెట్ చపాతీ మెంతాకు చపాతి అవును అవును ఎలా అంటే చిం ఆ కలిప్ కలిపేటప్పుడు చిన్నగా తరుగు తరిగేది ఉంటుంది కదా కొబ్బరి తరిగేది
ఆ
దాంట్లో బీట్రూట్ని క్యారెట్ని సపరేట్ సపరేట్గా బాగా తరుక్కొని ఆ పిండిలో కలిపేసుకోండి కలిపి తిక్కొని కాల్చుకోండి. చానా మంచిది హెల్త్ కి
క్కా జేయ ట్రై చేస్తా
ట్రై చేయండి చాలా బాగుంటుంది చిన్న ఏమంటే చిన్నగ తరుక్కోవాలి బాగా కాలాలి గదా చపాతీ చిన్నగ తరుక్కోవాలి చిన్నీ చిన్న ముక్కల తరిగ కొబ్బరి తరిగేది ఉంటుంది కదా ఆ దాంతో హా నీళ్ళు మనం నీళ్లు ఆడ్ చేసుకొని కలుపుకుంటాం గదా అది కాకుండా ఇది ఆడ్ చేసుకొని కొంచం గట్ ఇట్కైతే నీళ్ళు ఎసుకోండి నీళ్లో ఆయిల్ ఎసుకొని బాగా మెత్తగా కలుపుకోండి ఊహు ఇలా చేస్తే మనం అట్లీస్ట్ మనమూ వెజ్ ఉట్టి పులుసు తిన్నట్టు ఉంటుంది మనమే లో సపరేటు బీట్రూట్ ఫ్రై క్యారెట్ ఫ్రై తినా తినడానికి నచ్చదు అనమాట సో ఇలా తింటే మనక్ అట్లీస్ట్ బాగుంటుంది హెల్త్ బాగుంటుందీ
ఆమమ్
హు అప్పుడప్పుడు ఇలా చేసుకుంటే బావుంటుంది ప్రతి రోజూ అని కాదు మీరు ఫ్రీగా ఉన్నప్పుడు సండేస్
ఉమ్ అదే ప్రతిరోజూ మేం ఫ్రీగానే ఉంటాం మేడమ్ మాకు కాలేజ్ హాఫ్ డే టుంది హాఫ్ డే ఫ్రీ గా ఉంటాం మేం
అవునా అయితే ఖ చ్చితంగా చేసుకోవాల్సిందే డైలీ నైట్ చేస్ కున్నా తప్పులేదు
అవును మాకు టైం చాలా ఉంటుంది
ఒక రోజు బీట్రూట్ చపాతీ ఒక రోజు క్యారెట్ చపాతీ ఒక రోజు మెంతి చపాతీ
అవును ట్రై చేస్తా
హ్మ్ మీరు కొత్తగా వింటున్నారా ఇదీ
అవును ఫస్ట్ టైమ్ వింటున్న నేను ఇంకో ఇప్పుడే
ఆ ఈ కాలం పిల్లలు ఎలా అంటే ఫుల్ జంక్ ఫుడ్ కు అలవాటు పడిపోయారు. నాకు మ్యాగీ కావాలీ పాస్తా క కావాలీ ఇవే ఇంకా వాళ్ళక్
అవి హెల్తీ గూడా కాదు
అవును హెల్త్ ఇప్పుడు కాదూ ఎట్లా చికెన్ అంద్రూ ఇస్ ఇష్ట పడుత్ తరు చికినే ఇలా హెల్త్ కొద్దీగ చేసుకోండి దాంట్లో చపాతీస్ మంచిగా హెల్తీగా తీసుకోండి బాగుంటాయి
అంటే మేమున్న సైడ్ వచ్చేసి ఆ కొత్తు పరటా విన్నార కొత్తూ పరోటా
ఆహా తెలీదండి
అవి బాగుంటాయి అక్కడ ఫేమస్, అ కట్ చేసి వేస్తారు హాలేే మేమే చేసుకుంటాం సమ్టైమ్స్ అంటే కర్రీలో కి ఇలా చపాతీస్స్ కట్ చేసి నూడిల్స్ లాగా వేస్తారు అది కుత్తూ పరోటా అవుతుంది ఆ
ఉహు కట్ చేసి దాన్ని ఏం చేస్తారు మీరు
దాంట్లోకి కర్రీలోకి ఫ్రై చేసి చేయాలి ఇప్పుడు ఎగ్ అనుకో ఎగ్ ఫ్రై చేసినప్పుడే అప్పుడే వేసి కలిపేయాలి ఆ అంతే
కొత్తగా వింటున్నాను కొత్తగా వింటున్నా అండి అవునా తెలీదు ఓకే మీరు ఆ సైడ్ ఉంటారా ఓకే ఉహు ఇంకెంతైతే
సరే బాయ్ అండి హలో
అండి మీ విషయాలు మాతో షేర్ చేసుకుంనారు థ్యాంక్ యూ
థ్యాంక్యూ
హు ఓకే